నమస్కారం అండి ఏం చేస్తున్నరండి
ఏం లే అండి ఇక్కడ మన బరలకాస్తానండి
ఆహ అవునండి ఎన్ని ఉన్నాయండి మీకు బర్లు
మాకొక్క నాలుగు బర్లు ఉన్నాయండి
ఆహా పాలు బా ఇస్తాయాండి
ఆ పాలు బాగా ఇస్తాండి మీరు ఏం చేస్తారు అండి
హా నేను ఏం లేదండి నేను భాయ్ దగ్గరికి వచ్చినండి హు అవునండి హా మీరు పాలనీ ఏం చేస్తారండి
అలానే ఏమన్నాండి కొన్నేమో తోడు పెట్టుకుంటాం కొన్నేమో వేరే వాళ్ళకి ఇస్ పోస్తాం అండి
ఉహ్ అవునండి లీటర్కి ఇట్లా ఎంత ఉంటాయిండి పైసలు
లెటర్ ఒక వంద రూపాయలు ఉంటాయండి మా కడ మీ కడ ఎంత ఉంటాయండి
మా దగ్గర అరవై రూపాయలు ఉంటాయి అనుకుంటాండి
ఆ సే రూపాలు అయ్యాయి అంటే చాలా తక్కువ కావచ్చండి లేదండి
ఇకపోతే ఇక్కడ అదేంటిది వానీళ్లు పోస్తారండి ఎక్కువ
ఆహా అంటే మాకడ ఊరు అంటే ఒరిజినల్ ఉంటాయండి అంటే కల్తీ కలవకుండా అందులే పొలంమత్తండి
ఉ అవునండి తిన్నారా అండి మరి
తిన్లే తిన్లే అండి మేము ఇక్కడ బర్లతోనే ఉన్నామని తింటున్నాయి కొంచెం
ఆడ వాతావరణం అట్లుండండి ఇక్కడ మా దగ్గర ఫుల్ ఎండ కొడుతుందండి
ఇడా కూడా బానే ఎండ కొడతాండి ఇప్పుడు బార్ల కడ ఉన్నాం కాబట్టి ఇంకా చానా ఎండ కొ
ఆహా ఏంది గంటదాక తరనే మ బర్లని
బర్లేని ఆరు గంటల వరక్ మే మేతామండి సాయంత్రం ఆరు గంటలవరకి
అన్నం తీసుకుపోతారా అండి మరి బాయ బర్రె దగ్గరికి
ఆ తీసుకోపోతండి మరి ఎండాకాలం కాదండి అన్నం తినకుండా ఎట్లు ఉంటామండి మేము
ఉహ్ అవునండి
అదే నేను బార్లగడికి పోనుగని అట్లా నేను నక్ ఒక కొ ఫామ్ ఉండండి పెద్ద ఫామ్ ఉన్నది అట్లా ఫామ్ ఉన్నది మాకు నెలకి ఒక యాభై లక్షలు ఇట్లా వస్తాయండి ఇంకా అట్లా పెద్దంటే పెద్ద
హోహో అవునండి చాలా రిచ్ అనుకుంటండి మీరు
చాలా నేను కూడా అంటే రీచ్ అండి రీచ్ ఎ అండి ఇగ ఆ ఎం చేస్తున్నారండి మీరు
ఏం లేదండి ఇట్లా బావి దగ్గరికి వచ్చమ అండి మొక్కజొన్న వేస్ స్తుంటే అది ఇరవనికి వచ్చినామ అండి కాకపోతే వచ్చినాం గానీ కూలోళ్లు రాలేదండి కూలోళ్లు వస్తే అందరు కలిసి ఇరిసేవళ్లంమండి రేపు వస్తా అన్నారండీ ఈ ఇక ఇప్పుడు ఇంటికిపోయి ఏం చేసేది లేదనేసి ఈ ప్రకృతిని అహానిస్తూనం అండి
అవునా ఎండ కొడుతోంది అండి మీక్కడ మరి
అండి ఎండగొడుతుంది కాని మేము్ చెట్టు కింద ఉన్నామండి
అవునా ఆహా ఇ నెల చాలా ఎండా ఏసిన దెంపల్ బాగున్నాయటండి మ ఇంకా బాగున్నాయి ఈ మద్య
హు ఇప్పుడు పిట్రోల్ దొరకదట కదా అండి
ఆ ఇప్పుడు గ్యాస్ అయిపోయింది ఇపుడ్ పెట్రోల్ కూడా వచ్చిందిట అండి పెట్రోల్ పడతారు కదట
ఇగ ఎట్లా అండి లాక్ డౌన్ పడుతది అంటురు కదండి మళ్ళీ
కానీ లాక్ డౌన్ ఎం పడదండి అట్లెం పాడది లాక్
ఓహో అవునా అండి
తీయే మా అమ్మ పెరుగు వంపింది అండీ నా కోసం మేము మధ్యాహ్నం పూట పెరిగే తింటాం అండీ ఎక్కువ
ఉహు అ
ఆ మేము మధ్య మధ్యలో మర్లండి కాబట్టి పెరిగే తింటామండి మీర్ ఏం జేసరు
మేమ తిన్నానండీ మర్ ను టమాటా కూర ఓండుకున్నామండి అందులో ఎగ్ అండి అంటే ఉడ్కవేట్టిన ఎగ్ ఉంటది చూడండి అదే అండి
ఆ కోడిగుడ్డు
ఉమ్
ఆ మరి ఐన నువ్ మొన్న ఒక సంఘటన జరిగింది తెలుసా అండి మీకు
ఏంటిదండి తెల్వదండి ఏమైందండి
అంటే ఒక అమ్మాయి తప్పిపోయింది మళ్ళీ తర్వాతకి వేరే అబ్బాయి వాళ్ళు రిలేషన్స్ తో ఉండే వాళ్ళు మొన్న ఒక అమ్మాక్ అబ్బాయికి పెళ్ళింది గద అండి అమ్మాయికి రీసెన్
అ అ ఆ అవునండి ఆ వైష్ణవ అండి
ఆ చండే అండి ఆమె మా ఇంటి పక్కనే ఉంటదండి అసలు పోయిరావెలి
అవునండి ఘోరంగా చంపేసిండండి అతనయితే
ఆ గోరం అంటే గోరమండి అది అయితే పాపం
ఉమ్ అవునండి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎంత ఘరంగా ఏడుస్తున్నారండి అసలు
ఆ
ఉమ్ అండి చాలా బాధాకరమైన విషయం అండి ఇదయితే
అవునండి అసల్ ఈ అసలే మర్చిపోలేమండీ ఈ సంఘటన మన మనం బ్రతికున ఇంతకాలం ఇగ ఈ మాట అయితే మర్చిపోలేమండి అసల్ పాపం
ఆ అవునండి ఇప్పుడ్ ఎవరిని నమ్మేటట్టు గూడా లేదండి ఈ సమాజాన్ని
ఆ అవునండి అసల్ గోరం అంటే గోరంగ ఉన్నది ఇగ ఇప్పుడు వాళ్ళ అన్న గూడా ఇప్పుడు ఆ అబ్బాయి గూడా చనిపోయేటట్టే ఉన్నడంట గదా అండి నిజమేనా ఆది
ఆ హాస్పిటల్ లో ఉన్నాడానని అంటున్నరండి ఐసీలో
ఆహా
ఉమ్ కనీం గది తెల్వదండి ఇగ
అంత తెలిదాండి మీకు తెలియదా మీకు అంటున్నా
ఆ తెలియదండి
ఆహా
ఉ
తిన్నరా అండి మరి
ఆ తిన్నం అండి
అసల్ ఇంకేం కు ఏం కుర్రొండిరు ఏం కుర్రొండినరు మీరు
ఆ ఏదండి టమాటా కర్రీ టమాటా కూర అండి ఈ రోజు మా తాతయ్య నన్ను మేకల దగ్గర ఉ కూసబెట్టి పోయిండండి కుక్కల్ గిట్ల వడతయేమో అనేషి ఆ బావి దగ్గరికి గోట్టుకోని పోవాలని కొట్టుక పోయినామండి ఇక కొట్టుకొస్తున్నామండి ఆ కుక్కలేమో చానా ఇట్లా అ మేకల సుట్టు ఇట్లా సుట్టూ సుట్టినయండి భయమయితున్నయండి ఏమన్న ఐతదేమో అని ఆహ నాకేం కాదండి నాక్ కాదండి మేక పిల్లున్నాయి కదండి డి అవేవన్నా కుక్కలిట్లా తింటైగదండి చానా
ఔనండి ఔనండి మరి జాగ్రత్తగుండండి
ఉ అదేదే చూస్తున్నామండి వాడి దగ్గర్నె కూర్చున్నామండి
ఆ వాటిపైన్నే కూర్చోండి అసలు మళ్ళా ఒక్కటివొయినా కూడా ఒక పది వేలు ఉంటదండి
అంటే చిన్నయాండి పెద్దయి కాదు అవి అంటే ఇట్లా అంటే గడ్డి తింటై కదండి అవి నడ్వలేవండి చానా దూరం బోవాలెగదండి అవి మి ఇకలూ అట్లానేసి ఇగ ఆ నడ్వలేవనేసి అవి ఇ టి దగ్గర్నె పెట్టిల్లండి అవి రెండు వేలో మూడు వేలొస్తాయి కావచ్చండి
ఆహా
మీకున్నాయాండి మేకలు
మాకులేవ్వండి మాకు గేదెలు ఓన్లీ బర్లే ఉన్నాయండి మాకు
ఉహు ఔనండి మాకు బర్లు లేవండి మేకలున్నాయండి
మాకూ బర్లే చానా బర్లుంన్నాయండి ఫుల్లు బర్లున్నాయి పది బర్లున్నై ఆ ఆ ఇప్పుడు ఈ అన్న ఇప్పుడు పోవాలండి ఇప్పుడు నేను ఇంటికెళ్తాను మా తమ్ముడు ఇట్లోస్సడు
ఉహు ఔనండి మీ తమ్ముడేం జేస్తుంటాడండి
ఆ ఆ హా
తవరకు జదువుకున్నారండి మరి బర్ల దగ్గర్కెళ్తున్నారు
అంటే నా స్టడీ కంప్లీటైందండి పూర్తైనంకనే
స్టడీ కంప్లీటైందాండి
మం సదువంత కంప్లీటైనంకనే వెళ్తామండి మేము
ఆహా ఔన అండి
కాలీగున్నప్పుడు పోతామండి అట్లా
ఆహా అవునండి మీరు చాలా మంచివారండి
ఏదో మేము చేస్కుంటే బత్కేటోళ్ళం గదండి అట్లానే ఉంటం కొంచం
అయినా మీరేం చేయకున్నా పర్లేదు కదండి ఆ బర్లతోనే రెండు మూడు లక్షలొస్తున్నాయి అంటే ఇంకేం జెయ్యాల్సిన అవ్సరం గూడా లేదు గదండి మీరు
వీటితోనే పెద్దా ఒక మంచి స్థాయిలో ఉన్నమంటే వీటితోనేండిగా
హా అండి ఏదన్నోకటి ఉండాలండి మనసొంటి వాళ్ళకి
ఆ అవున అండి అస్సలు అయినా మేము ఎటూ పోమండి ఓన్లీ మా పనేందో మేం చూస్కుంటాం
ఉహు
ఉంటాం ఇంటికానే ఉంటాం టంకాడి వొతామండి గా
ఉహు ఔనా
ఆ ఇగా మాకు జాబ్ అంటే ఇగ వీటితోనే మేము జాబ్ జేస్కుంటే ఇటూ పోతామండి జాబ్ కూడా ఐద్ స్ప ప్రయత్నిస్తున్నాను గాని అదొత్తదోరాదో తెలీదు గాని అంతవరకైనా వీటితోనన్నుండాలని ఉంటున్నా నవ్వండి
అహా ఔనాండి అయినా జాబ్ జేష్నా గూడా అం త రావు గదాండి
ఔనండి ఈ రవంత
ఉ దావండి
ఎమ్ జాబ్ కన్నా ఇవె వెస్ట్ అండి కానీ కొంచెం చాలా కష్టం అయితది కావచ్చండి కానీ
ఎండలో తిరగడం చాలా కష్టం కదండి ఎండాకాలం, వర్షాకాలం
ఆ గా అందుకనీ ఇగా చదువుకుంటానేమో అట్లాండే చదువుకుంటాన న బాగానే చదువుతాను నీ చప్పవనా మంచిగా ఒక నాకు పదో తరగతిలా తొమ్మిది వందల యాభై వచ్చినాయి. నాకు ఇట్లా బానే చదువుతాది గానీ ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా అయితుందిండి ఇగ పొలం కాండికి వెళ్లి ఇప్పటికీ పొలం ఉంది కాబట్టి అంటే మేమే చూసుకుంటాం అండి పొలం గిట్లా ఆ
ఏం చేస్తున్నారండి ఇంకా
అన్ని విశేషాలు చెప్పండి మీరే కొన్ని మంచి పనులు చెప్పండి ఇగ
చెప్పండి మీరే ఇంకా మీరు బచ్చాలు తిన్నారా అండి?
ఆ తిన్నామ్ అండి.
తిన్నారా అండి బావుంటాయండి అవి అయితే ఏ మొన్న
ఏ నేన్ మళ్ళీ చేస్తా తియండి ఇగ
సరే అండి